హలో నమస్కారం అండి ఆ వినవడుతుదండి. బావున్నారండి.
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ మీమ్ బాగున్నామండి ఏం చేసున్నారండి.
ఏం లేదండి ఏం చేయాలని ఆలోచిస్తున్నాం
ఆహా తిన్నారా అండి.
ఆ తిన్నామండి, మీరు తిన్నారా.
ఆ తిన్నామండి ఏం తిన్నారండి.
మేము అఔట్ సైడ్ గోబి రైస్ తిన్నావండి.
ఆఓహో
మీరేమ్ తిన్నారండి.
మేము అవుట్ సైడ్ మండి తిన్నావండి.
వండీ నాండయే
అవునండి తెలుసా అండి మై నేను మా ఫ్రెండ్ కలిసిపోయినావండి.
అవునా సలీమా
ఆ అవునండి సలీం అని మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు.
ఎందుకు ఇపిచ్చినార్ ఎవర్ పీస్
మా ఫ్రెండే అండి ట్రీట్ ఇచ్చినాడు
ట్రీట్ ఎందుకు ఇప్పిసున్నారండి మీకు అసలు.
అంతేండి మామూలుగా మా ఫ్రెండ్ కి అప్పుడప్పుడు ఎప్పుడో ఇయల్ అనిపిస్తే అట్లా ఇచ్చేస్ ఆ అంతే అండి వాడికి డబ్బులు ఎప్పుడ ఎక్కువ ఉంటాయా ఉన్నప్పుడు అట్లా ప్రేటి చేస్తారా అండి.
అవునా ఇదేదో బాగుందే నాకు అట్లా ఫ్రెండ్స్ ఏ లేరండే. నా దాంట్లో తిని పడుకునే వాళ్ళు ఉన్నారు అంతేగాని ఇట్లా ఇప్పించే వాళ్ళు ఎవరు లేరు
ఆ ఉంటారండి కొంతమంది ఆ కానీ మీరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరేమో అ ఉంటా
లేదండి నేను చేస్తాను అయినా సరే నాకేరుక్వెరండి.
ఆహా ఏవండీ మరి ఉంట మా ఫ్రెండ్స్ అయితే పెడతారండి.
సరే బెటర్ గదండి మీ వాళ్ళో
హుమ్మ్ అవునండి.
మీరు చానా సార్లు పోయినట్టున్నారే రెస్టారెంట్ కి లేదండి. మీరు నా కన్నా ఎక్కువ మీరే ఓయినట్ టున్నారు నేను ఇక్కడికి వచ్చి ఇంర్లోల్ అయినా సరే నేను
యేవా గంటే ఉహ్ ఆ యేప్పుడండి అది
అది నేను మా సిస్టర్ తో పెయింటివండి అప్పుడు వానలో తడుచుకు కుంటు అక్కడ ఇక్కడ
ఓహో వానలో తడుచుకుంటూ పోవాలండి రెస్టారెంట్ కు పోవాలంటే
లేదండి ఆ రోజు అలా జరిగిపోయింది ఇంకా వర్షం పడుతుంటే
ఆహా ఓహో రాకి కట్టించుకోటానికి వెళ్ళినా రా అండి అప్పుడు
అవునండి
వు హామ్ రాకీ కట్టించుకొని అలాగే ఇంకా రెస్టారెంట్ కి వెళ్ళి తినేసి వ సరే ఏం తిన్నారండి ఆడ
అక్కడ చికెన్ బిర్యానీ తిన
ఓహో ఏ ఏం రెస్టారెంట్ అండి ఇది
అది
హలో హలో
హలో
ఉన్నారా అండి మీరు ఏదో ఆపక్క సైలెంట్ అయిపోయినారు సిగ్నల్ సరిగా రావడం లేదా లే సైలెంట్ అయిపోయినారా ఆహా సిగ్నల్ ప్రాబ్లమ్మా మాంగ్లేనండి సిగ్నల్ ప్రాబ్లమ్ ఉందే ఉంటుంది
ఆహా అవునండి అదే సిగ్నల్ ప్రభావం వల్ల
ఆహా
అది ఆ రోజు అట్లా పోయినామండి మా అక్క వాళ్ళతో అంతేగాని ఇంతవరకు నేను ఎప్పుడు రెస్టారెంట్ కి పోలేదండి
అవునా ఎందుకండి రెస్టారెంట్కి పోరా మీరు
లేదండి ఎప్పుడు ఆ టైం రాలేదండి మాకు పో యే
ఆ ఏమో ఎవరికి టైం రాదండి మనమే క్రియేట్ చేసుకోవాలి అంతే అది
అదే అదే అండి ఏమైన్నా పోదాం అనుకున్నా మా ఫ్రెండ్స్ గానీ ఎవరు రారండి
హు హామ్ అవునులేండి ఎందుకు రారండి అ అడగలేదా మరి ఎప్పుడు ఎందుకు రా ఇప్పుడు రారనేసి
ఇంకా ఏమనంటే డబ్బు లేవు అది లేవు ఇది లేవు అంటారండి అంతే
ఆహా అలానా పోవాలండి అప్పుడప్పుడు న నెలకు వ
మీకంటూ ఇప్పిచ్చే వాళ్ళు ఉన్నారండి పోతారు మా
ఉం అంటే వాడు ఇప్పుతుంటే మనం కూడా మళ్ళీ నెక్స్ట్ ఇప్పియాలి కదండి ఆయన్ని
నెక్స్ట్ ఎప్పుడూ ఇప్పిస్తారండి మీరు నెక్స్ట్ వచ్చే జన్మలోన
అలా ఏం లేదండి నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను పెడతా అండి వాడి దగ్గర ఉన్నప్పుడు వాడు పెడతా అట్లా అండి
అవునండి మీ దగ్గర కూడా డబ్బులు ఉంటాయా
ఆ ఉంటాయండి ఏం మనిషినే కదండి నేను కూడా ఉంటాయి అప్పుడు
అంటే ఉంటాయి లేదండి
ఉం ఉంటాయండి అప్పుడప్పుడు ఉన్నప్పుడు పోయాడం అండి అంతే
అవునవును లేండి మీరేమి ఇప్పించినారండి ఓసారా అని ఇప్పించినారా
ఆ నేను ఇప్పిచిన అండి మండి ఇప్పించినా ఇంతకు ముందు అందుకే వాడు ఇప్పుడు ఇప్పిచీ నాడండి
ఏమండి
నేను కూడ ఇప్పిస్తున్నానండి వానకి
అది ఏమి ఇప్పిస్తున్నారండి ఒకసారి అయిన ఇప్పించినార
లేదండి మల్లి ఇప్పించిన
మండినా
ఇక్కడ మా ప్లేస్ లో ఒకే రష్ ఒకే రెస్ రెస్టారెంట్ అండి ఉండేది మా ప్లేస్ లో ఆల్కాజ అని ఒకే ఒక రెస్టారెంట్ ఉంది పెద్దది అక్కడ మండి చాలా బాగుంటుందండి అది ఆ అది వచ్చేసి సింగిల్ అయితే టూ ఫార్టీ అండి
ఆ
ఫుల్ అయి ఫుల్ అయితే ఫోర్ ఎయిటీ
అవునా అక్కడ బాగుంటుందండి ఫుడ్
ఆ బాగుంటుంది చాల బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడ ఒకసారి ఎప్పుడన్న వచ్చినప్పుడు ఈ సైడ్
అదే అదే అండి ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేస్తామండి ఇంకా
ఉమ్ కస్
అంటే మండి అంటేనే ఫస్ట్ మండిీ అంటేనే బాగుండదు అని చెప్ చెస్తారు కదండి అలాంటే మీరు మండినే చాన సార్లు తింటున్నారంటే ఇంకా బాగుంటుందని అర్థాం కదండి
బాగుండదని ఏమి అంటే కొన్ని కొన్ని చోట్ల బాగుంటుందండి మండి కొన్ని కొన్ని చోట్ల బాగుండదు మేము ఇక్కడ మళ్ళా వేరే రెస్టారెంట్ లో ఒకసారి అది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వచ్చింటే పోయింటామండి తినడానికి శవాయ మండి అని అక్కడ రెస్టారెంట్ అది ఇస్టాలో ప్రమోషన్ చేస్తా ఉంటారు కదండి వాళ్ళు డబ్బులు తీసుకొని ఊరికి అట్లుంది ఇట్లుంది అని చెప్పేస్తారు బాలె పోయినా బాగుందని చెప్
అది అది కరెక్ట్ నె అండి
ఆ అలా ఒకసారి చూసి అప్పుడు పోయినామండి
ఆ
ఆ పోయింటె అక్కడ అసలు ఏం బాలేదండి రైస్ గాని పీసులు గానీ ఏం బాల
అవునండి అందుకే నమ్మబద్ది కాదు మండి అంటేనే బాగుండదని చెప్పేసి అట్లా నాకు ఈ ముద్ర పడిపోయిందండి డిగ్రీ ఉన్నప్పుటి నుంచి
ఎప్పుడన్న ట్రై చేసినార
అవునండి ఒకసారి ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేసినప్పుడు అనంట
ఎక్ ఆ
ఆ ఎక్కడ అంటే అది అది పేరు మర్చిపోయనండి అనంతపూర్ లో మీ మెహఫిల్ కాదండి ఓ మెహఫిల్ కాదు ఫస్ట్ నేను ట్రై చేసినప్పుడు అండి
ఆ అప్పుడు నుంచి ఇక తినలేదండి ఇంక మండి
ఆ అప్పటినుంచి ఇంక తినలేదండి
ఆ మనకే నండి నేను అప్పుడు అనంతపూర్ లో నేను కూడా తిన్నాండి మెఫిలో అని ఉంటాదండి రెస్టారెంట్
ఆ మేహఫిల్ లో అవున అవునులే అండి ఆ రోజు తిన్న
ఆ అక్కడ చాల బాగుంటుందండి
ఎ మండి నాకు నచ్చలేదు
అంతే కొంతమందికి నచ్చతది కొంతమందికి నచదు లేండి.
అది కరెక్ట్ కదండి. ఎవరి టేస్ట్ వాళ్లదే. ఆ నాకెందుకు ఆ రోజు అక్కడ మండి తినేసరికి ఫస్ట్ లో ఏమో తినగలము ఎంతైనా అని అనుకున్నాం. కానీ తినేసరికి ఇం తినబద్దు కాలేదు ఏదో ఓ సప్పగా వెళ్ళిపోతుదండి. అంటారు. ఎండి పోయింది ఉంటంది. కదా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి
హ్మ్మ్ అవుండి మాకైతే బానే ఉంటుందండి. ఇది ఫీస్ మెయినీస్ లో తింటే చాలా బాగుంటుంది.
అవునా అట్లయితే ఒకసారి ట్రై చేయ్యాలండి.
హ్మ్మ్ చెయ్యడి. ఒకసారి అంతే కదా
ఇంకా ఏం బాగుండవండి వేరేవి
ఆ బానే ఉంటాయంండి. కానీ మేము ఇంకా రీసెంట్ గా కదా ఇక్కడికి వచ్చిది. అందుకు ఎక్కువ సార్లు లేపోలేండి. రెండు సార్లు పోయినామ అంతే
ఆ ఒక రోజు ఇదే చెప్ తిన కదండి. నేను ఇట్లా రెస్టారెంట్ కి పోయినా తిన్నానని ఆ రోజు ఇట్లా మా తమ్ముడు మా అక్క పిలుచుకోపోయినారండి.
ఆహా
ఆ అక్కడ బాగుంటుంది. అక్కడ ఫేమస్ బిర్యానీ అంటేనే చాలా బాగుంటది. డబ్బులు తక్కువ అట్లా ఇట్ల అన్నారు. ఆ రోజు అంతగా పిలుుకొని పోయి మళ్ళా వర్షంలో తడుచుకుంటూ అంత చేసినా సరే లాస్ట్ కి అంతేం ఉండలేదండి. వర్త్
ఆ ఆహా అంత బాగాలేదాఅండి అక్కడ
అవునండి. వర్త్ అయితే కాదు, ఊరికే నేను మా తమ్ముని మాటని అట్లా వెళ్ళిపోయినానండి. ఆ రోజు
వర్త్ అంటే అంటే ఎట్లు ఉండాలండి. వర్త్ అంటే మీకు
వర్త అంటే టేస్ట్ బాగుండాలి కదండి.
ఆ టేస్ట్ బాగాలేకుంది అట్ట అట్లు పిలిచిపోతారు బాగుందనే కదా వాళ్ళు అంత వర్షంలో పిలిచిపోయినారంటే బాగుంటుందని అంత వర్షల్లో పిలిచపోయిారంటే బాగుంటుందనే కదాం గడ
లే లేదండి ఆలే ఏదో వాళ్ళ తోసిన విధంగా పిలుచుకని పోయినారు. అంతేగాని అదేమఅంత బాలేదండి.
అంతేలేండి. అంటే వాళ్ళకు నచ్చింటుందిలేండి. మీకు నచ్చకుంటే అది మీ టేస్ట్ అట్లా ఉంటుందంటే ఏం చేయలేము దాన్ని ఎవరు టేస్ట్ ఉ అవును లేండి
ఆళ్ల టేస్ట్ అట్లున్నప్పుడు మన టేస్ట్ మనం కంపేర్ చేసుకోకూడదు.
అవ్అవ్ అది కరెక్ట్నండి. మీకు ఎట్లాంటి టేస్ట్న్ నచ్చస్తుందండి. ఎడా తింటారండి మీరు డైలీ
డైలీ ఎందుకు తింటామండి. చెప్పినా కదండి. నేను అసలు రెస్టారెంట్ కు పోలేదు. ఏమున్నా రూమ్ లో చేసుకుొని తింటాం.
ఓహో మీరే చేసుకుని తింటారా.
ఆ అది చికెన్ చేసుకుంటామండి. అంతే బిర్యానీ అట్లమేమి తెలియదు మాకు
ఆహా
జస్ట్ చికెన్ ఒకటి బాగా చేసు కుంటాము అంట రైస్ అట్లా తినేస్తామండి
ఆ మీరే చేసుకుంటారు కాబట్టి మీకు నచ్చుతది లేండి
ఆ అంటే అట్లాని కాదండి వేరే వాళ్ళు తిన్న నచ్చుతది వాళ్ళకి
ఓహో అట్లా ఏవరు మీరే చేస్తారా అండి మీ ఫ్రెండ్ ఆ
ఆ మేమే చేసుకుంటాం అండి ఇద్దరు కలిసి
ఆహా ఇద్దరూ కలిసి చేసుకుంటారా ఉహు ఎంత చేసుకుంటారు అండి
ఆ మేము ఎక్కువ తినమండి అవి ఇంకా రెండు పూటలకి కలిపి ఓ హాఫ్ కేజీ తెచ్చుకుంటాము
ఓ రెండు పుట్లకి కాల్ కేజీ సరిపోతుందండి అంత
ఆ అంతే అండి మేము గ్రేవీ ఎక్కువ చేసుకుంటాము
అది మేము మేము కాదండి మాకు తెలిసిన మా అంటే మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ మా అన్న వాళ్ళుంటారు కదండి రూమ్ లో వాళ్ళు ఆయితే మా అన్న వాళ్ళు ఉంటారండి వాళ్ళకి ఒక పూటకే హలో వినిపిస్తుందా అండి అదే మా అన్న వాళ్ళు ఉంటారండి సరే సరే అండి వాషింగ్ మిషన్